హాయ్ అక్క బావున్నవ ఊమ్
బాగున్నా ఇలాన్ ఉ నువ్ బావున్నవా
ఊమ్ బావున్నానక్క ఏం చేస్తున్నారు?
ఏం లేదు డ్యూటీ లో ఉన్న
మ్మ్ హు తిన్నారా మరి
మ్మ్ తిన్నా నువ్ తిన్నావా
ఇంకా లేదక్క తినాలి
ఏం చేయలేదా ఇంకా
ఇంకా ఆఫ్టర్నూన్కి చెయ్యాలి
మార్నింగు
మార్నింగ్ తిన్నానక్క
ఓకే ఓకే మరి డ్యూటి
ఏం డ్యూటి లే క్క హౌస్ వైఫ్
ఓకే ఓకే
మ్మ్ మీరేం చేస్తారు మరి
నేనొచ్చేసి బ్యూటీషన్
ఆహా
హ్మ్ హేడ్రెస్సరు బ్యూటీషియన్ మేకప్
మ్మ్ ఇంగిప్పుడు మనకి స సీజన్ బాగుంది కదా
మ్మ్ అవును అవును ఇప్పుడు ఆల్మోస్ట్ సీజన్ తగ్గిపోయింది మ్యారేజ్ సీజన్ ఉంది బట్
మ్మ్ ఆ నార్మల్ గా అయితే ఉండదు పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఇంకా ఎ క్కువగా ఉంటుంది
అవును
మ్మ్ హ్మ్
లేద ఇవాళ అంతంత మాత్రమే వెళ్తుంది. ఇప్పుడే ఒక హెయిర్ కట్ వచ్చింది హ్మ్ హ్మ్ ఇంగా అంతే క్లయింట్ కూడా ఏం పెద్దగా లేరు అంతంత మాత్రమే ఉన్నారు. మ్మ్ ఇంకా మాకు వేరే టార్గెట్స్ ఇస్ మ్మ్ ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే నే పెద్ద టాస్క్ మాకి
ఆహా అవుందండి
హ్మ్ ఇప్పుడు శాలరీ పైన డిప్ పెండ్ అయ్యి టాస్కు ఉంటది ఆహ్ టార్కెట్ ఉం టాది మాకి
ఉహ్మ్ ఎలా వాడతవ్ తేమి చేస్తారు అనేది. దని మింద ట్రైనింగ్ చేస్తా ఉంటారుగా.
అవును ఇప్పుడు ట్వంటీ థౌజండ్ సాలరీ అం టే వన్ లాక్ బిజినెస్ చేసే వాళ్ళు వాళ్ళు
ఆహ్మ్
ఉహ్ అప్పుడు మకి ఫైవ్ పర్సెంట్ అలా వస్తుది. అన్నమాట ఉహ్మ్ హలో ఇంకేంటి విశేషాలు
చేపండక్కా ఏం చేస్తున్నారు మరి ఈ రోజునా రోజు ఇంకా ఆజ్ అదే బ్యూటీషినేనా ఇంకా. వేరే ఏమన్నా ఉంద.
లేదు నే అదే జాబ్ కంటిన్యూగా చేస్తున్నా. నైన్ ఇయర్స్ నుంచి చేస్తున్నా.
అవునా అయితే ఎక్స్పీరియన్స్ బాగా ఉంటుంది. ఇంగా
అవును
ఉహ్మ్ ఎంత తీసుకుంటారు. మరి బ్యూటీషియన్ చేస్తారు కదా. బ్యూటీషియన్ చేస్తారు కదా. కోర్స్ కని కాదు కోర్స్ కంటే నార్మల్ గా మనం. నేర్చుకున్నప్పుడు. ఫీజ్ తీసుకుంటాము. నేర్చుకున్న తర్వాత మీరు చేస్తున్నారు. కదా దానికి ఎలా వస్తుంది. ఇన్కమ్ మీకు
నేర్చుకున్న తర్వాత శాలరీకా
ఉహ్మ అవును
ఆహ అంటే సర్వీసెసా లేకపోతే శాలరీనా.
సర్వీసెస్ చేస్తారు. కదా మీరు మీ
ఆహ్ ఆ ఆ అంటే ఒక హెయిర్ కట్ అంటే బేసిక్ కేర్ కట్ అయితే సెవెన్ హండ్రెడ్ అలా ఉంటది. ఆహ్ ఇంకా అడ్వాన్స్ ఎయిర్కట్టు అలా అయితే థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ తో ఆ తు ఆ లెవెన్ హండ్రెడ్ అలా ఉంటది
అయితే రోజు బాగానే ఇన్కమ్ వస్ తుం దా ఒక్కొక్క రోజు ఏమన్నా డిలే అలా ఏమన్నా అవ్వటం
ఒక్కసారి క్లయింటే ఉండరు ఒక్కొక్కసారి క్లయింట్ ఉంటారు. మే ఆ యాక్చువల్ గా చెప్పాలంటే సాటర్డే సండే క్లైంట్ ఉంటారు పర్వాలేదు ఒక రకంగా
హ్మ్ ఆ అ రోజు ఫ్రీగా ఉం డరు కాబట్టి
ఆ అవును అందర్కి ఐటి జాబ్ వల్ కి సాఫ్ట్వేర్ వాళ్ళకి అల
హ్మ్
లీవ్స్ ఉంటాయి గదా
సో ఇంగ ఫెస్ స్టివల్ గవర్నమెంట్ లీవ్స్ అలా ఫెస్టివల్ లీవ్స్ అలా ఉంటాయి కదా అప్పుడు క్లైంట్స్ ఉంటారన్నమా త మామూలుగా అయితే వి వీక్ వీక్ డేస్ లో అంత క్లైంట్ అయితే ఉండరు
హ్మ్
హ్మ్
ఇప్పుడు మరి వ్ రాజ్ వస్తుంది కదా ఎలా ఉంటుంది ఇంకా ఏమన్నా మ్ అంటే క్కువ ఉండడము అలా
అంటే మాకు టైమింగ్స్ ఉంటాయి షిఫ్ట్ అన్ మాట్
ఆ అహా ఓహో అంటే మీరు ఎంత వరకు ఎ ఎంత నున్ ఎంత నుండి ఎంత వరకు చేస్తారు మీరు
ఆ మార్నింగ్ టెన్ టు సెవెను అలా వీక్లీ వన్సు ఇప్పుడు ఒక వీక్ అంతా టెన్ టు సెవెన్ వేస్తారు. వీక్ అంత లెవెన్ టు ఎయిట్ తలఎస్ తార్ అన్నమాట షిఫ్ట్ ఉమ్ అలా టూ షిఫ్ట్స్ ఉంటాయి. ఆ రెండిట్లో ఇదో ఒకటి వేస్తారు అనమాట అల ఉమ్ ఆ ఇంకేంటి విషాలు ఏ వంట చేశారు
మా గోరు చిక్కుడు రాగి రాగి రొట్టె జనలుస్త అవి చెయాలి పిండి అనేది నానబెట్టాను పిండి నానబెట్టాను చెయాలి ఇంక
జొన్న రొటీ వస్తుంద నా అసలకి రాని కూడా రాదు జొన్న రొటీ చేయడం
నాకు కూడా ఒకప్పుడు రాదు ఇంకా అలా అలానే మెల్లిగ్ గాని చేసుకుంటే అలవాటు అయిపోయింది ఇంక చేసుకుంటున్నా ఇప్పుడు ఇంకా అవే తి ట్టే బెటరు
అవును అవును
ఎక్కువ అన్నం అనేది లేకోకుండా అన్నం తినాలి కానీ ఎక్కువ హెవీగాదే అనుకోకుండా కొంచెం ప్రోటీన్ కూడా తీసు కుంటే ఇప్పుడు ఉన్న సీజన్ కి రెండు నచ్చ సిచువేషన్ కి అదే బెటర్ అనిపిస్తుంది బయటి ఫుడ్ ఆ లేకోకుండా ఓన్లీ ఇంట్లోనే కావాలంటే చేసుకొని తిన్నాము అలా చేస్తే
హమ్
అప్పట్లో ఇలా అతిదిన్నరు అప్పు ఇట్లా అన్నం అనేది లేదు తక్కువ ఇప్పుడు ప్రతి తది అన్నం అన్నం అన్నమే అంటారు అప్పట్లో దొరికేవి ఇప్పుడు దొరకు ఇ ఇప్పుడు దొరికేద్
హుం హుం అవును ఉమ్ ఎప్పుడు ఎం ఇ వెరైటీస్ అంటే చాలా వెరైటీస్ అసలుకు
ఇప్పుడు వెరే వెరైటీస్ ఉన్నాయి కానీ వైరిటీస్ ప్రతీది మసాలా తిన కూడానీవే ఉన్నాయి గానీ తినే వి కుటివున్నవే అప్పట్లో ఎక్కువగా తీ నేది రాగి సంగటి జొన్నరోట్టే కొర్ర కొర్ర అన్నము ఇలానే శుద్ధలతో చేసుకోవడము. అవే ఎక్కువ జొన్నలు దాలతోనే అన్నం చేసుకు కొన్ని దాల్లా తోనే ఏదన్నా అంటే టిఫ్ న్ లాగా చేస్ కొన్ని రొట్టె ఇలా చేసుకుంటారు. అంటే అన్నం అంటే అప్పుడు తక్ క్కువ రైస్ అప్పట్లో ఇవి తినే వాళ్ళు కాదు. అప్పుడీ క అక్క కొంచెం కొంచెమే తినే వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఎంత కావాలంటే అంత తే తింటరు అప్పట్లో తినేదానికి అనేది చానా మంది అంటే ఉమ్మడి కుటుంబం కాబట్టి అప్పుడు ఇంట్లో అంత ఉండేది కాదు అప్పుడు ప్యూర్ గా ఉన్నారు. ఇప్పుడు అంతా ఎవరు చూసినా ఎక్కడ కనిపించడం. లేదు మేము ప్యూర్ అని అందరు డిచ్చి లాగానే కనిపిస్తున్నారు. ప్రతి దానికి మనీ తోనే పెట్టు కొన్ని కానీ అప్పటి రోజులే బాగుండేవి.
హమ్మ అవును మీరు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు మచ్చు కదాస అంటే చాలా ఇది గా
చెయ్యాలని చూస్తున్నాను కుదరట్లేదు ఒక టూ ఇయర్స్ అది చెయ్యాలి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వల్ల ఎలా ఉన్నాను తర్వాత టూ ఇయర్స్ తర్వాత చేస్తాను కంపల్సరీ
ఓకే
చెయాలనే ఉన్నాను అంటే ఇంట్లో సిచ్యువేషన్ వల్ల చేయాలి చేయాలంటే బయటకిర వద్దు వద్దు అనేసి అలా ఉన్నారా ఒక టూ ఇయర్స్ ఆగితే తర్వాత చేయాలి ఏదనా చేయడం ఓన్గాన్న పెట్టుకోవడము దే ఏదో ఒక దాన్ని క చేయడం మల
ఓకే
హమ్
అయితే ఇంకేంటండి
ఇక్కడంండి పల్లెనా టౌన్నా ఇ దగ్గర టౌనా పల్లేనా
మాది టౌన్
అటే అవున అంటే ఏముందిలేండి
ఉ
ఎంతసేపు ఇంట్లో జైల్లో ఉన్నట్టతే ఉంటుంది ఇంకా
అవును కానీ టౌన్ లో ఉంటే ప్రతి ఒక్క పక్కదానికి ఏమన్నా ఎమర్జెన్సీకి కా అలన్న తీసు కో తీసు కోచ్చ మతే ఆ
అవు
ఒక నిమిషమా
అవును కానీ